బాగున్నవ మీరు ఎలా ఉన్నావు గుడ్ ఈవిెనింగ్
గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు
బాగున్నావా మీరు ఎలా ఉన్నారు
మేము కూడా బాగున్నాం చెప్పండి
అది షాపింగ్ అండ్ మేకప్ రెండు కూడా మంచి హాబీస్ మీరు ఇష్టం
లేదండి అంత ఇష్టం ఉండదు ఇక్కడికైనా ఇప్పుడు అంటే ఇప్పుడు ఇవేన్ ఇది జరుూర్ అంటే ఇప్పుడు అవసరం ముంటేనే చేస్తా లేకపోతే లేదం డి అది కూడా లైటే అంతట
త్ వటిని ఎంజాయ్ చేస్తారు మీరు
అవునండి ఇప్పుడైతే అదే ఫై హైంనడ్స్ ని బట్టలు ఇంకా మేకప్ దాని వల్లే మనీ వేస్ స్ట్ బాగా వేస్ట్ అయితంది ఇంకా టైం కూడా ఇప్పుడు పెళ్లి న్ పెళ్ళిళ్ళు కూడా ఇప్పుడు చూడండి టెన్ పోయి లెవెన్ లా వస్తున్నాయి టైమ్ దాని వల్ల మేకం వల్ల మేక్ కప్ లోనే రెండు నాలుగు గంటలు అయిపోతున్నాయి లేడీస్
అవును సరే అది షాపింగ్ వల్ల మనకి నచ్చిన క్లాత్స్ ఎసెసరీస్ ఫోన్ కొను కావచ్చు కాన్ఫిడెన్స్ కూడా పెరిగిపోతున్నాయి
ఆ కొత్తోళ్ళ బట్టలు వేసుకుంటే పెరుగుతుంది
అవునా మేకప్ కూడా సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ లాగా ఉన్ టుంది డిఫరెంట్ లుక్స్ ట్రై చేయోచ్చు
అవునండి అది కూడా ఉంది ఒకసారి ఈ లుక్ మేకప్ చేస్ స్తె ఇంకోసారి వేరే లుక్ అంటే మేము ఫేస్ కూడా కొంచెం వేరే లాగనిపిస్తుంది వేరే లుక్ క్కోస్తుంది పేస్ లో ఇంకా మం చిగ కూడా ఆవ్పడుతాం ఇంకా తెళ్ళగ కూడా ఆవ్పిస్తాం
అ అది కరెక్ట్ మేకప్ కంపల్సరీ కాదు చాయిస్ మాత్రమే
అవునండి కాకపోతే ఇప్పుడు చాయిస్ కదండి ఇప్పుడు అది ఏమంటారు అవసరం తీసుకున్నారు ఇప్ అ ఇంపార్టెన్స్ దానికి ఎక్కువిస్తున్నారు
మ్
మేకప్స్ కి ఇంకా బట్టలకు
అవును షాపింగ్ స్ట్రెస్ లేదు లాగా ఆ
ఉం ఇప్పుడు మేకప్ ఇంకా డ్రెస్సెస్ వాల్యూ బాగా పెరిగిపోయిందండి ఇంకా దాని రైట్ రేట్ కూడా బాగా అయింది అండి
అవును
ఆ
బడ్జెట్ మెయింటెన్ చేస్తే ఆ ప్రాబ్లం ఉండదు కదా బడ్జెట్ కు
బడ్జెట్ ఇప్పుడైతే అండి చిన్న చిన్న బడ్జెట్ ఉన్నా కూడా ఇప్పుడు బయట నుంచి తెచ్చుకొని ఇప్పుడు కొను కొనుకుంటారు
అవును టెంపరరీ హ్యాపీనెస్ ఇస్తుంది గాని సేవింగ్స్ తగ్గి
అవునండి మెయిన్ అయితే ఇప్పుడు అట్లా కూడా కాదండి ఇప్పుడు ఏమనుకున్నాను ఇప్పుడు మీరు సపోజ్ తీ లేకపోతే మీరు ఫస్ట్ నువ్వు వేసుకున్న డ్రెస్ ఉన్నదా అదే డ్రెస్ వేసుకుంటే చెప్తారు ఒక వాళ్ళు వా సెల్ఫ్ కొంచెం దెబ్బ తింటుందండి
అవును చాయిస్ అన్ని ఒక్కపోకుంటా కానీ సొసైటీ ప్రెష వల్ల కూడా చాలా మంది మేకప్ వేస్తారు
అవునండి దానివల్లే ఇంకా డ్రెస్ సేప్ ఇంకా దానివల్లే ఇట్లా అయితుందండి సొసైటీ వల్లనే పాపం చేంజ్ లేకపోయినా కూడా వాళ్ళు బయట నుంచి తెచ్చుకొని వేసు కుంటారు బయట నుంచి వేరే వాళ చి తీసుకొని మనీ లో
చాలా మండి మేకప్ స్ లో లుక్స్ లో అది ఉం
అట్లా తీసుకొని వేసుకుంటారు
అవునవును మేకప్ వల్ల స్పెషల్ అకేషన్స్ లో రెడీ అవద్దాం ఎక్సైటింగ్ గా ఉంది
అవునా కానీ ఇప్పుడు అయితే నార్మలే అయింది అండి ఇప్పుడు చిన్న చిన్న ఫంక్షన్ లో కూడా మంచి మంచి డ్రెస్సెస్ మేకప్స్ వేస్తున్నారు అంత అందరు
ఫెస్టివల్స్ లో వెడ్డింగ్స్ లో ఓకే కానీ డైలీ మేకప్ అవస అవసరమా
అవసర మయితే లేదు గానీ కొందరు న్నారు డైలీ వే కూడా
అవును డైలీ అయినా స్పెషల్ ఈవెంట్స్ అని అండి అది పర్సనల్ ప్రెఫరెన్స్
అవునండి
ఆ షాపింగ్ మాల్స్ ఆన్లైన్ స్టోర్స్ వ ల ఆప్షన్ అవును మీరు చేస్తంది
ఊహు మీకూ షాపింగ్ చేయడమా మీకు చేయడం ఇష్టమా అండి.
ఆ ఇష్టమ్మా షాపింగ్ మాల్స్, ఆన్లైన్ స్టోర్స్ వ ల్లా ఆప్షన్స్ చాలా పెరిగాయి
అవునండి
అవును రివ్యూస్
ఇప్పుడూ హండ్రెడ్ ట్వంటీ ఎయిటీ పర్సెంట్ అయి తే ఆన్లైనే నడుస్తుందండి. ట్వంటీ పర్సెంట్ ఏమో షాప్స్ నడుస్త్ తున్నాయి ఏదైనా ఇప్పుడూ ఆన్ న్లైన్ బాగా అయిపోయిందండి.
అదీ కానీ మార్కెటింగ్ ఇన్ఫ్లూయెన్స్ చాలా ఎక్కువా అవుతుంటుంది మరి. ఫైనల్ గా షాపింగ్ అండ్ మేకప్ మంచియ్ అన్నీ అనుకుం టన్నావు
ఊ అంటే మంచిగ ఏందంటే ఇప్పుడు దాని నుంచీ లుక్ బాగొస్తుంది కదా అండి. మీరు కొత్త బట్టల్ ఏసుకోవడం మేకప్ చేయడం దాని వల్లా మీ లుక్. క్కు గూడా బాగాయితది మీరు చూడడం గూడా మంచిగా పిస్తారు
అవును
దాని వల్లా
ఎక్జాక్ట్లీ బ్యాలెన్స్, కాన్ఫిడెన్స్ అండ్ రెస్పాన్సిబుల్స్ స్పెండింగ్ ఉంటే ప్రాబ్లం ఉండదూ. నాక్ ఊ ఇంట్లో గురించి వచ్చీ ఈజీగా ఆర్డర్ చేయొచ్చు అది ఆన్లైన్. నా ఆఫ్లైన్ కాదురా
అవును ఇప్పుడూ మేకప్ అది తీసుకోవాలంటే ఆన్లైనే బెటర్ అనిపిస్తుంది ఇప్పుడయితే. కొంచెం ప్రైజెస్ కూడా ఆఫర్స్ లో కొంచెం తీస్ అప్పుడు ఇప్పుడు మేకప్ బాగా హై రేట్స్ ఇస్తూ ఉంటాయి కదా ఆంటీ మేక్ తబ్లో
అవును
దానివల్లా మేకప్ అయితే ఆన్లైనే బాగా
అవునా అవున్ డిస్కౌంట్ ఆఫర్ చాలా ఉంటాయి కదా.
అవునా అండి
ఊ కానీ కొన్నీ కొన్ని సారి ఆ ఫోటోలో కలర్ లాగా ఉంటుంది డెలివరీ అయ్యాకా వేరేగా లాగా ఉంటుంది.
ఇప్పుడు ఫస్ట్ మీరు చూడండి మీకూ ఫస్ట్ ఫస్ట్ ఆర్డర్ చేస్తే మంచిగా వస్తుంది. పిక్ ఆర్డర్ చేస్తే అంత మంచిగా రాదు ఫస్ట్ టేం ఇంప్రెషన్ ఫస్టే బెస్ట్ ఇంప్రెషన్ ఉంటది కదా అట్లా వస్తుంది దాని తర్వాత్ త రాదుమల్లా అరే మంచిగ ఒచ్చింది ఫస్ట్ అనీ మేము మళ్ళా ఆడ్ ర్డర్ చేస్తాం కదా అది అంత మంచిగా రాదు. ఆ వస్తే గూడా అంతామా లక్కీ చామ్ అన్ నుకుంటాం ఇంకా నాకు ఇలా వచ్చిందండి.
అవును రిటర్న్ ప్రాసెస్ కొన్నిసారి టైమ్ తీసుకోండి
ఆ
కానీ కన్వెన్స్ మాత్రమే ఆన్లైన్ షాపింగ్ లో ఎక్కువ
అవునండి
మ్మ్
మీకు ఆన్లైన్ ఇస్తామండి ఆఫ్లైన్ ఇస్తామా
బోత్ ఇష్టం నాకు మీ ఫేమస్ బ్రాండ్స్ ప్రోడక్ట్ క్వాలిటీ ఎక్కువ ఉంటుంది
ఆహా
అదే నేను అనుకుంటున్నావు
ఆ ఆ మీరు అదే అనుకంట
కానీ లోకల్ ప్రొడక్ట్స్ కూడా కొన్నిసారి సేమ్ క్వాలిటీ ఉంటాయి
అవునండి దానికి కాపీ కూడా ఉంటాయి కదా ఇప్పుడు ఏమైనా ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇప్పుడు కొత్త ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ వెళ్తాయి కదా అండి ఇప్పుడు బ్యాంగిల్స్ అయినా ఏదైనా అది మంచి క్వాలిటీ వస్తది సెకండ్ టైమ్ వస్తే కొంచెం కాపీ లాగా అట్లా అంటే అంత మంచి ఫస్ట్ టైం లాగా సెకండ్ టైం అంత మంచిగా ఉండదు ఏ వస్తున్నాయనా
ఉమ్
అది ఎందుకంటే ఇప్పుడు మీరు తీసుకోవాలి అని ఇప్పుడు సపోజ్ మీరు ఒక డ్రెస్ తీసుకున్నారు అది మంచిగాది అరే మీలాగే నేను కూడా తీసుకుంటా మంచి విధానని వాళ్ళు అట్లని చేస్తారు కాకపోతే కొన్ని షాపులు కూడా మంచి కూడా ఉంటాయి కొన్ని షాపులు ఇట్లా కూడా ఉంటాయి
అవును ట్రెడిషనల్ లైఫ్ స్టైల్ లో డిసిప్లిన్ ఫ్యామిలీ బాండింగ్ కల్చరల్ వాల్యూస్ ఎక్కువ ఉండే అందుకే అప్పటలో పీపుల్ లైఫ్ సింపుల్ గా ఉండేది
అవునండి ఇప్పుడు ఫ్యాషన్ వల్ల ఇప్పుడు బాగా ఎవరైనా ఇప్పుడు ఫ్యాషన్లా ఉండాలి అని ఇష్టము పడుతున్నారు
అవును మోడర్న్ లైఫ్ స్టైల్ వల్ల ఫ్రీడమ్ ఎజ్యుకేషన్ కెరియర్ ఆపర్చునిటీస్ పెరిగై మనం ట్రెడిషనల్ వాల్యూస్ ని మెయింటైన్ చేస్తున్న మోడర్న్ అడ్వాంటేజెస్ ని యూజ్ చేసుకోవచ్చు
అవునండి అది కూడా మేము కూడా అట్లనే మెయింటైన్ చేయాలి అండి
ఆ ప్రజెంట్ లైఫ్ స్టైల్ లో ఫాస్ట్ ఫుడ్ లెస్ ఫిజికల్ యాక్టివిటీ వల్ల లే హెల్త్ ప్రాబ్లమ్స్ పెరిగాయి అందుకే లైఫ్ స్టైల్ హెల్ది లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయద్దడం చాలా ఇంపార్టెంట్
అవునండి
మ్మ్
హెల్త్ ఇష్యూ వల్ల అది చేయడం ఇంకా అంటే మంచిగా అండి.
ఉమ్.
దానివల్ల హెల్త్ గుడా బాగుంటుది హెల్త్ ఇష్యూ గుడా రాదు.
అవును.
మీరు చేస్తారండి ఎక్సర్సైజ్ ఏమైనా అట్లా. ఉమ్ అవునండి.
హెల్దీ ఫుడూ గురింఛీ. అదే స్టార్ట్ చేశారు ఓకే అమ్మా బాయ్.
ఓకే మంచిగ చెప్పారు ఓకే బాయ్.